అహస్
చెప్పండి
ఫ్రీ ఉన్నారా అండి కాసేపు మాట్లాడగలరు మాత్ర ఏం చేస్తున్నారండి
ఏం లే అండి ఖాళీనే ఉన్నాను ఉహ్
ఏం చేసారండి మరి టిఫిన్ చేసారా భోజనం అందా
ఇంకా భోజనం చేయలేదు కొనీ టిఫిన్ చేసా
అవునా ఏం చేస్తున్నాలండి మరి
ఏం లేదండి ప్రస్తుతానికి అంతే కాళీనే ఉన్నాను
టిఫిన్ ఏం లేసారు మరి
టిఫిన్ బుండా
అవునా అండి ఏ టిఫిన్ అంటే చేసినామండి అళ్ళ మార్నింగ్
ఉహు
ఇష్టం అండి ఓకే టిఫిన్లు ఏ అంటే ఏ టిఫిన్ అంటే మన బాగా ఇష్టం
బుండా ఇంకా దోష
అవునుండి
హు
ఇంకా అన్ని వాతావరణం ఎలా ఉంది మరి వర్షాలు పడుతున్నాయా మీరున్న ప్లేస్
వర్షాలు ఏమి లేవుని వెదర్ అయితే కూల్ గానే ఉంది
మబ్బుంది మబ్బుని కొంచెం వేడిగా వేడి వేడి అయితుందండి మబ్బు పడడం అవును
కాని వర్షం అయితే ఏం రావట్లేదు జస్ట్ కూల్గా ఉంది అంతే హలో
చెప్పండి మరి ఇంకా
హలో
హలో
చెప్పండి మీ వాయిస్ వినిపిస్తాలే.
హలో ఆ
ఇప్పుడు మరి మీరుగు స్టార్ట్ అయినప్పుడు మీరు చేపలు తింటారా అండి మీరు తిన్నరా.
నేనైతే తిననండి నాకు అలవాట్లేదు. మా ఇంట్లో వాళ్ళు విన్నర్ ఉమ్
లేదా అసలు మీకు నాన్ వెజ్ నచ్చదా అండి
ఉహు నచ్చదు నచ్చదు ఓన్లీ చికెన్
అహా వెజ్ ఎక్కవ తింటారా
ఉమ్ అవును
వెజ్ లో ఏమ్ ఇష్టమండి
ఆలు సాంబార్
అవున చేయడం వచ్చా అండి మరి
ఉమ్ వచ్చు వచ్చు
అవునాండి
ఉ చెప్పండి ఇంకా
చెప్పాలండి మీరు రో డైలీ ఏం చేస్తారండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి ఇట్ల ఏమన్న
కాలేజ్కెళ్తాను మార్నింగే కాలేజ్ కి వెళ్ళి మళ్ళ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితదండి వచ్చేసరికి
అవునా అండ్
ఇన్ని డేస్ అంటే హాలిడేస్ ఉండే సో వెళ్ళలేదు ఖాళీనే ఉండే ఇంట్లో
ఉమ్ అవునాండి
అవ్ మీరేం చేస్తూ ఉంటారండి
నేను కూడా కాలేజీకి వెళ్తా అండి కానీ ఇవాళ లేదు కదండి మోహారం అని హాలిడే ఇచ్చారు‍ కదా పొద్దున్నే గ్రూప్ లో మెసేజ్ చేసిండ్లు అది చూసి ఇగ లేైట్గా నే లేసినమ్ రేపు ఉందండి రేపు వె ళ్లాలి ఇగ కాలేజ్ కి బాగా డేస్ అయితాంది నేను కూడా వెళ్ళక
అవునవును
ఉహు ఎవరు కూడా ఎక్కువ వస్తలేరు కొంతమందే వస్తున్నారు ఎందుకో ఇక బాయ్స్ అంటే రారు గర్ల్స్ అయితే వస్తుండ్ అవునండి
అవునాండి
చెప్పండి వినిపియట్లేదు మీ వాయిస్
మరి ఈ మొహరం కదా ఏమైనా చేసుకుంటారా మీరు స్పెషల్స్
అట్లేం లేదండి పండగ వాతావరణం కూడా ఎం కన పడుత లేదండి ఇక్కడ
అండి అది ఓన్లీ ముస్లిమ్సే చేసుకుంటారు కదా
ఇక్కడ ఎవరు లేరండి మేమున్న కాలనీలో కూడా
మ్మ్
ఇంకేం లేదు ఇగ దానికే స్పెషల్ గా స్టేటస్లు స్టోరీలు ఇప్పుడు ఏం పెట్టుకోరు కదండీ ఏం చేసుకుంటరో కూడా
అంతగా ముస్లింస్ ఎవరు తెలి
ఏం చెస్తరో కూడా అంతగా ఐడియా లేదండి నాకు
మ్మ్
మ్మ్ నేను చూడా ఎక్కువ డేర్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండ్ ముస్లిం అంటే.
చేసుకుంటరండి నాకైతే కొంచెం తెలుసు మొహరం గురించి
అవునావును లే
ఉ
బాగా జరుపుకుంటారు వాళ్ళు కూడా ఈ పండుగని
హ
ఇంకా అన్నీ మరి సమ్మర్లో ఎట్ అయినా ట్రిప్స్కి కేళ్లరా ఇట్లా అందరు కేరళ ఊటీ
లేదు లేదు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే కొన్ని వర్ ర్క్సు అ వర్క్ చేసుకుంటూ ఉండి ఇంకా.
అవునా అండి ఎందుకు మరి
ఉ
ఇటు ఈ నార్మల్ గా చుట్టాల వాళ్ళు ఇంటిక ఎటు పోలేద పోతారా మరి ఎవ్రీ ఇయర్
ఇగా ఈ ఇయర్ ఈ సమ్మర్ కి మా అక్క వాళ్ళ కూతురు వచ్చిందనేసి వెళ్ళాను తను కూడా మా ఇంటికి వచ్చింది అంతే ఇంక ఎక్కడికి వెళ్ళలేదు
అవునా అండి
ఉం
కాలేజ్ కంటే ఈ హాస్టల్ ఉండడం కంటే ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది.
ఆ
హ మా అమ్మ ఏం లేదండి మా మమ్మీ కూడా చేసి అదే అన్నది వస్తే అయిపోవు కదా ఇంటికి అని మా ఫ్రెండ్స్ సరిగ్గా ఆ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు వస్తలేరు ఒక్క నేను ఇంకొక ఆమె వెళ్తున్నాం అంటే. మరి ఎందుకు ఉండడం వచ్చెయ్ అని అన్నది
హ
ఇక వెళ్తారు రేపు అని చెప్పిన ఇక ఇప్పటికే బాగా లీవ్ లైనయి మళ్ళీ కాండొనేషన్లు. అవి ఇవి ఉంటాయి కదండి
ఉమ్ అవునండి
చెప్పు ప్రతిసారి పడుతందిండి ఇక కండోనీషన్ మనం ఎంత కాలేజ్ పో ఏం బో ఇక ఎస్తాడు వాడు
అవును మనం ఎన్ని డేస్ కాలేజ్ వెళ్ళినా కూడా వేస్తాడు
ఉమ్ అదే
ఉం మా కాలేజీ లో కూడా అంతే మంచిగా కాలేజ్ వెళ్ళినా కూడా కన్డొనేషన్ కట్టమని చెప్తారు మళ్ళీ
అదే అండి ప్రతి కాలేజీలో ఇక ఉంటది కన్ డొనేషన్ అనేది.
ఉమ్
మ్మ్
అంటే మరీ ఇంత ఉండదు కానీ ఈ కాలేజ్ లో మా కాలేజ్ లో అయితే చాలా చేస్తారు క్లాసెస్ ఏమో చెప్పారు కానీ కన్ డొనేషన్ మాత్రం తీసుకుంటారు
ఒక మాట వేరండి ఇగా నాలుగు వేల ఐదు వేలు అంటే అవి కట్టడానికి కూడా ఎంత ఇబ్బంది మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు అన్నీ తీసుకుంటారు కదా
ఉమ్
ఉమ్ అదే అండి ఇంకా అండి మరి స్నేహితులను కలవడం, ఇట్ల బయటికి వెళ్ళడం, వెళ్తరా స్కూల్ ఫ్రెండ్?
ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళట్లేదు
అవునండి
ప్రసెంట్ అయితే కాలినే
మ్ ఏమైందండి గొంతు
నాకు కొంచెం కోల్డ్ అయిందండి అవునవును కోల్డ్ ఇంకా కాఫ్ అండి
నా క్ కూడా అక్కడ నుండి రావడంతోనే మా ఇంటి నుండి హాస్టల్ కి రావడంతోనే కోల్డ్ వచ్చింది ఇప్పటికి కూడా వాయిస్ అంతా బాగా వస్తలేదు
అవునవును
హ్మ్మ్ ట్యాబ్లెట్లు కూడ వేసుకోవాలి
నాకెందుకో మెడిసిన్ వేసుకోవలనిపించదు.
అవునండి వేసుకున్నం మమ్మీ వాల్లు ఫోన్ చేసి వేసుకో వేసుక్
ఉ ఉ
అవునండి
అ కానీ ఇగ ఒక్కసారి వేసుకుంటే అదే అలవాటు అవుతది మనం ఫ్యామిలీ చేసుకోవడం అకోసమని నేను వేసుకోను
మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం కదన్
మ్ అవునవును
హ్మ్మ్ అందుకే ఒక టూ తెచ్చుకున్న ఇగ టూ ఏసుకున్నా మళ్ళీ తె తెచ్చుకోలే వేసుకోలే కానీ మా మమ్మీకి వేసుకున్న అండి
హ్మ్మ్ అంతగా టాబ్లెట్స్ యూజ్ చేయడం కూడ మంచిది కాదు.
ఆ అవునండి అందులో కూడ
మ్
హైడోస్ ఉంటది కదా
హ్మ్మ్ అవును
హ్మ్మ్ దానివల్ల కూడా మన అవయవాలకి ప్రాబ్లమ్
కిడ్నీ స్కి అవును కిడ్నీ స్కికు ఎక్కువ ప్రాబ్లమ్ వస్తు
ఉ
మరి ఇప్పుడు చేసార తిన్నార ఇప్పుడు
లేదండి మా ఫ్రెండ్ పడుకొని ఉంది ఆమె లేసినాంక టూ వెళ్దాం కాసేపైనాంకా అంటే ఇగ ఆగినా రండి.
పెడతారా అండి మరి తర్వాత ఆల్రెడీ వన్ థర్టీ అవుతుంది కదా
ఆ రెండింటికేళ్తాండి నేను రెండింటికి తింటేళ్
హ్మ్మ్
మ్ బోర్ అయితుంది ఇగ హాస్టల్ లో ఉండడం
ప్రాబ్లమ్ అయితది
లేదండి పెడతర్
హ్మ్మ్
అంత ఇక్కడ ఉండాలనే లేదు, అంత వెరైటీ అనిపిస్తంది కొత్తగ.
మ్ హు
హ్మ్
హ్మ్
బాగా వేడైతుంది జూన్ జూన్ ఎండింగ్ జూన్ ఎండింగ్ కి వచ్చినాం గానీ ఇంకా
హ్మ్ అవునవును జూన్ ఎండింగ్కి వచ్చినాము కానీ ఇంకా రెయిన్స్ రావట్లేదు
వానలు వానలు వస్తలేవు ఏం లేవు
హ్మ్
ఫుల్లు వేడైతుంది వాతావరణం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగు ఉంటుంది అప్పుడే వానాలు పడ నే మళ్ళీ అప్పుడే ఉండవు ఆ వాన పడడం వల్ల నేలం ఇ పచ్చిగాయ మళ్ళా వే ఇట్లా వేడి బయటికి వెళ్ళడం బాగా వేడయితుంది హాస్టల్లలో ఇంట్లో అయితే మంచిగా మనకి కూలర్
హ్మ్
ఇక్కడ అవి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా వేడి అయితుంది
ఫెసిలిటీస్ ఏమి ఉండవు అని ఆ వెదర్ కూడా ఎట్లా చేంజ్ అవుతుందో
ఒకట్టే విన్
వెదర్ ఎలా చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుంది అర్థం అవట్లే అసలు
ఆ అవునండి
హ్మ్
భోజనం చేయాలా అండి మరి
చేస్తానండి నేను తర్వాత
ఓకే అండి చెయ్యండి మరి బాయ్
ఒకే అ